చెప్ వసుదా
మీరేసిన మందులా
ఇగ ఏం జేయలే అసలు బయట కుర్చి మీద కూర్చొనునా
బయటున్నావా
ఆహా చెక్స్మీద గుచ్చోన్
ఊ తిన్నారా
ఇంకా లేద్ నువ్ తిన్నావా
తిన్న తినక్ కఇప్పుడే తినేష్ణా
అవునా ఏందిన్నావ్
అన్నము కలర్ రైసు చికెను
ఓయబ్బో చ్చికనా ఈరోజు
ఆ టూ డేస్ పెడతారు వీక్లీ
నాకు కర్రీ తీస్కొని రావచ్చు కదా
ఆ ముందుయెప్పింటే పట్టుకొస్తుంటి కదా మిగిలిన అంటే చాల చికను మళ్ళీ బీలిచిచనారు నే పోలే
మాకు తెలియదు కదా ఈరోజు ఎప్పుడు ట్యూస్డే ఇంకా ఎప్పుడ చికెనూ
సండే నాన్ వెజ్ హలో ఊ సరే నువ్ క్లా క్లారిటీగా చేపినవంటే సండే నుంచే ఎన్నో అదే నువ్ ఒకవేళ చేస్తే ఫో చేస్తారు సిక్స్ పీస్ లు ఏస్తారు ఒకవేళ ఆరు ఆరుట్ల వేస్తారు మీకు డబ్ బలా కట్టుకొని వచ్చేస్తా అ ఆరు ఒ వాళ్లక్ వాల్ అంటే లాస్ట్ పోతే ఇంకా ఎక్కువ ఏస్తారు
ఓకే మిగిలినది అంత ఏస్తారు కదా
ఏకు హుహ్ తక్కువ మాత్రం కాదు తక్కువైతే మళ్ళీ చేపిస్తారు. ఆ మళ్ళీ చేస్తారా. అప్పుడప్పుడు చెపిస్తరు. బ
ఎంత మంది ఉంటారు మీ హాస్టల అరౌండ్
ఇప్పుడు ఒక అరవై అరవై ఉంటారనుకో హ్
లో పని చేసేటోలెనా.
ఆ రూం లో రిజిస్టర్ పని చేసే వాళ్ళు ఉన్నారు. మిగతా రూంలో తక్కువ దీని గురించి పనిచేసే వాళ్ళతో మాకు పరిచయము అన్నమాట ముందే. సో వాళ్ళ కోసం వాళ్ళతో పాటు వచ్చిన నేను వాళ్ళ కోసం అట్లా ఇంకా నాకు పరిచయం అంటే ఎ డిపార్ట్మెంట్ అంటే రేడియాలజీ పరిచయము. ఇంగోటి బ్లడ్ టెస్ట్ టెస్ట్ దాంట్లో పరిచయం అంట ఒకడు ఉంటాన్నాడంట తెలియదు నాకు క్లారీటిగా. ఇంగా ఆప్తమాలజీ ఇంగా అనస్థిశియాలజీ దాంట్లో ఉన్నారు తెలిసినోళ్లు.
ఫెండ్స్ను అందరినీ పట్టుకున్నావు.
అయ్యో కొంతమంది అబ్బా అందరు ఎం పరిచయం లేదులే. హ్ ఏం చేసుకున్నారు అన్నంలో మీరు.
వంకాయ్ గుత్తోంకాయ్ చేస్కున్నాము. ఏదవ ఫెలో రెండే రెండు వంకాయలు వేసినాడు మధ్యాహ్నానికి. ఇంగ ఇప్పుడేం లేవు ఉత్త పులుసు ఒకటి తినాలా.
ఆ వేరే కర్రీ తెచ్చుకోవాల్సింది. కర్రీ ఏమన తెచ్చు కోవాల్సింది.
మళ్ళ ఇప్పుడు ఎవడు పోతాడు అనేసి నేను ఉం
బరువు నీకు ఆ కొంచెం పని బరువు నీకు.
ఏంది ఎంత దూరం అనుకుంటున్నావు ఆడ విజయ దుర్గా.
ఇ నాకు హలో సైలెంట్ అయిపోతే కట్ అయిపోయింది అనుకుంట నేను.
పోతన్నా
ఆ సైలెంట్ అయిపోతే ఓను వెసెనకి ఇటు కటయ్యిందేమో అనుకని మళ్ళీ చూస్తాన్నా నేను. మొన్నాట్నే ఆశతో మాట్లాడేటప్పుడు సైలెంట్ అయిపోతే సడన్ గనే కట్ అయిపోయిందో ఏమని చూసుకుంటాను నేను జాంక్ లో
ఆ
ఆ
ఏంసిద్ధ ఏంచేస్తున్నావ్? ఆ ఏమెయ్యదని ఈ మధ్య అడ్రాస్ లేవు మనిషివి
ఏ ఏంది లే మనుషులందరూ ఇంట్రెస్ట్ పోయింది అన్నింటి పైన, అందుకే గమ్మునున్నా, పాస్పోర్ట్ వస్తదంట ఇంకో రెన్నాళ్లు ఉంటే వెరిఫికేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి పోస్ట్ చేసినారంట పోస్ట్ వస్తది ఇంక పాస్పోర్ట్
అట్లానే బ్లూటిక్ పడింది కొనొచ్చు, కొనొచ్చు ఫాలోవర్స్ లేకపోతే కొన్నారనే మీనింగ్. ఫాలోవర్స్ ఉంటే బ్లూటిక్ పడిందంటే ఓకే హలో
ఆ ఆ
ఆ
చెప్పు మంజులా
ఏంటబ్బా విశేషాలు ఏ టాప్
ఏదో మొన్న మాట్లాడుతాంటివి సార్తో ఏందో కాల్ కంపెనీ వచ్చింది ఆ రిఫరల్ గాదు రిఫరెన్స్ మీ పేరు పెట్టినా అనేదో మాట్లాడుతుంటివి సార్తో
టీ సీ ఎస్
వచ్చిందా
ఎగ్జామ్ రాయాలి అబ్బ దానికి ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ త అప్లై చేసినాన
ఆ ఎన్ క్యూ టీ నా
ఆ ఎన్ క్యూ టీ ఎగ్జామ్ కి
ఒకే ఒకే ఆ
అదే ఫస్ట్, ఎగ్జామ్ అడ్మిట్ కార్డే రాలేదు. హాల్ టికెటే రాలే
ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చ? దానికి నేను కూడా విన్నా టీ క్యూ టీ ఎన్ క్యూ టీ గురించి
అది అయిపోయిం ఆ మార్చి ట్వంటీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఓకే ఓకే పోతే పోని లే నాకు ఇంట్రెస్ట్ లేదు లే
హ్మ్ అప్పుడేదో చెప్పున్నా ఆయనకు మీది రెఫరెన్స్ కి వాళ్ళు అడిగి స్తారు లే
ఎవరు
అదే ఆ అడుగుతుంటే పెట్టాను సార్ అని చెప్ ఒకే ఫైనా అని అన్నాడు ఏదన్నా అట్లాంటివి పెట్ డేట్ అప్పుడు మాకు ముందే చెప్పండి అని చెప్పాడు హ్మ్
మంజులా జాబ్ రాకుంటే మంచిగా ఇంటికి వెళ్ళిపోతా. మమ్మ అయితే ఇంటికి వచ్చేయ్ మంచిగా అని చెప్పింది. ఎందుకాంత టెన్షన్ అవుతున్నావ్? మేం ఉన్నాం కదా చూసుకుంటాం గా అంటాంది ఇంక సర్లే అని చెప్
మమ్మైతే ఇంగా ఏదో ఒకటి చూసుకుంటాండు నువ్వినక్ కాళిగా కూర్చొని ఫోన్లు మాట్లాడుకోకుండా, ఫోన్లు చేసుకోకొకుండా ఏదోకటి చూసుకుంటానుండు అని చెప్పి.
మా ఇంట్లో అట్లేమి ఉండదబ్బ, మా అమ్మయితే అంటే ను్ నువ్ ట్రై చేస్తే, నువ్వు ట్రై చెయ్యి. మేము చేసేది మేం చేస్ టం, ఎందుకంటే మా ఇంట్లోఆళ్లు నాక్ కే కొంచెం, అంటే వా నాకన్నా వాళ్ళకి ఎక్కువ ఆలోచన నా గురించి. ఏదో ఒకటి రావాల ఈనికి సెటిల్ అయిపోవాలీడు అన్నట్టు. మీ అమ్మాయిల్దేమున్ పదమ్మా, ఉమ్ జాబు రాకపోతే సర్లే ఓ ఓ ఒక లక్ష ఎక్కువ ఇచ్చేస్తే అయిపోతదిలే అంటరు.
పెళ్లి చేసేస్తా అంటరు.
జాబ్ వచ్చింది అనుకో, ఒక లక్ష తగ్గుతది కట్నంలో అంతే. పె త్తేడా ఉండదు. జాబ్ రాకపోతే, ఒక లక్షెక్ చ్చేసి ఇంక కట్నం మంచోడిని చూసి, చేసి పడేస్తారు గవర్నమెంట్ జాబ్ ఏవడ్నో ఒకడిని. అయిపాయే, సెట్ట్ లైఫ్. ఏముంది ఓ వంట మనిషినీ తెచ్చుకుంటరు, చేయంటరు, ఆ వంట మనిషి చేస్తుంటే మీరు తింటా కూర్చ్
ఆ, అవన్నీ రియాల్టీ లో ఉంటాఏంటి? వంట మనుషులు, పని మనుషులు అంటె? ఏమో అమ్మ. నాకు నమ్మకాల్ లేవు. అంటే, గ మంచి రుచ్ టె లక్షల్లోకియాలంటే కష్టమవద్
మా రుచికకొస్తుంది ఇప్పుడు, బా ఆ అమ్మాయి వలక్ అదే, ఎట్లాంట్ టే ఇప్పుడు, ఆ అమ్మాయి కొంచెం. మంచిగ అంటే పేరు, మంచి పేరు ఉందనుకో ఇప్పుడు ఉంటరు సరౌండింగ్స్ లో. ఇంకొంచెం చూడడానికి బాగుందనుకో, డబ్బులు కూడ తక్కువ తీసుకుంటరు. ఇప్పుడు అబ్బాయిలు ఎట్లున్నారంటే మంచిమ్మాయి దొరుకు తె సాలు, కట్నాన్ది ఏముందనంటే ఎంత పెద్ద జాబులు చేస్తానో పట్టించకొకుండ చేసుకుంటరు.
వాళ్ళ పాపం డ్రమ్లు, ప్రెషర్ కుక్కర్లు, ఫ్రిడ్జ్లు అవన్ని విన్న తర్వాత. అమ్మాయి మంచిదయితే చాలనుకుంటున్నారేమో అబ్బాయిలు అందరూ.
హలో హలో వినిపిస్తుంది, ఇనిపిస్తుంది. నేను మాట్లాడుతున్నా పక్కన.
నేన్ నీతోనే మాట్లాడింది మెంటల్. ఆ
చెపు మంజుల?
ఆ పాపం చంద్ర ఎమన్నా? ఆ? ఎందుకు చెప్ ప్పు చెప్పుండయే.
సుప్రాజా చేస్తా అని చెప్పింది, నువ్వు చేసిన తర్వాత చెప్ సుప్రజా మెసేజ్ చేసింది. చేస్తాన్నా అని చెప్పి. కాదగొ కా ఫ్రీగా ఉన్నావ అంటే? బయట ఉన్నని చెప్పినను, ఓ పది నిమిషాల తర్వాత చెప్తా చెప్పిన. పది నిమిషాల తర్వాత చెప్ ట్ల మెసేజ్ చేసినా, ఇంగ ఆమె ఫోన్ల చూసుకోలేదింక నాకు. సరే నీదెంది, ఇంగ అట్ట పట్టిచుకోలేగపో.
ఈరోజు, లహరికే ఒక మూడు కాళ్ళు దాక చే ఎస్ను
నిమొన్న ఆశాకే మూడు చేసిన నీకు ఫస్ట్ చేసినానా నావి ఐదయి నీ అంతె శశీ కొటి చేసినా బా తర్వాత నీకు ఒకటి చేసినా అది అ కౌంట్ వచ్చేసింది నీకో ఒకటికి జస్ట్ చేసినాను నువ్వు పచ్చి కా అసలు రింగు చేయలే ఎత్తల ఎత్తలే నువ్వు ఎత్తిపా ఒకటి మీద కౌంట్ పోయింది ఆశతో కౌంట్ పోయింది ఓ అశోక్ మూడు జేసీ నిను నిను మొత్తము ఐదే ఉన్నాయి ఇంక నవి ఆశకి ఒకటి క
అంటే నీకడ రేటింగ్ ఓస్తేనే నీది కంప్లీట్ అయినట్టు అంటయితే
ఇంగ లత్ కుంట ఇకోటి ఎక్కు పడుతది ఏదోకటి ఫిక్స్ పోతే పోయ మొత్తానికి రెండు పోయినాయి నువ్వు ఒకటి ఆశ ఒకటి శేషాంక్ తో మాట్లాడిన నీతో ఆ నేను మెల్లగ చేస్తున్నాను లేముంది లే అన్నట్టు న ఏడిగిపోతాం ఏమి రోజు కూడా మాట్లాడుకున్న అయిపోతాయి ఏదో మీరు మాట్లాడే మీరు మాట్డండి నాకు డబ్బులు వచ్చసస్ ఆశ ఒకటి చేసింది ఆశాతో ఒకటి మాట్లాడింది
వీళ్ళ అమౌంట్ చూపియట్లేదు వీళ్ళ అమౌంట్ చూపించట్లేదేంటి నాకు పలు ఓకే
ఉ పడుతాదో లేదో అంతా
ఇప్పుడు కూడా అంతేమే మీ చెల్లికి వాళ్ళ మమ్మీ మీ చెల్లికి రాట్ చెప్పావా
నేనేందు చెప్తా ఈ అవ్వబడి అసలు నన్ను నేను మొన్న ఎన్నాళ్ళు ఏం తెలుస అవ్వతో మాట్లాడి నేను అస్ హలో
అవును అయితే కంగ్రాచులేషన్స్ కూడా చెప్పవా
ఒక్క నిమిషం ఆవు నా తుక్కు చూసినప్పుడు నేంటే చూస్ అనమాట ఆ తుక్కు ఇదో నా తక్కు పట్టించుకోనట్టు చూసింది నాకేందుకు నేను అంతే ఇప్పుడేనే కాదు చాలనా సార్లు చూస్తాంట కదా అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటనా ఇంకెందుకు నేనంటే సైలెంట్ ఐపోతావు నన్ను దేకనప్పుడు నేను అసల్కు దేఖనూ అది ఏవ చూడను ఆ పక్క నేను పలకరిసినట్టు అవతల అంతే రెస్పాండ్ వస్తు అంటే నాకు ఓకే మంచిగా ఉంటాది ఏంటి అట్లే ఉండాలి బ్రో ఇట్లా మనము అవతలా లేమనుకున్నా పట్టించుకోని మనమే మాట్లడుకుపోతే లాస్ట్కి చులు
వామ్మో టైమ్ అయిపోయిందరా అయ్య టైమ్ రా